హలో హలో హలో
హలో ఆ బాగున్నా ను బాగున్నావా
హ బాగున్నా
చాల్ ఆ తిన్న చనారోజుల తర్వాత ఫోన్ చేసి అ చాన్ రోజుల తర్వాత చేస్ ఆహా ఆ
ఇం ఆ మధ్యాహ్నం నుం చున్నయి. ఈరోజ్
మ్
మ్
నేన్ పోలే
అవునా ఏం తిన్నవ్ మార్నింగ్
మార్నింగ్ కార్న్ఫ్లెక్స్ తిన్న
హుమ్
నువ్వు హలో
నేను పోహ
బావుందా
పర్లే బానే ఉంది ఈ రోజు
ఆక్చువల్ గా నాకు కూడా పోహాన్నే పెట్టారు కానీ అది నాకు నచ్చట్లేదు అందుకే కాంప్లెక్స్ తిన్నా
అవునా హుమ్ ఇంకేంటి మరి
హుమ్
నీ వర్క్ సన్నే ఇప్పుడ అసైన్మెంట్స్ అట్లా అని అవునా
ఆ ఇ ఇప్పుడే ఎస్ అ
ఎప్ దేనికి సమ్మర్ హాలిడేస్ ఆ
హుమ్ హు
హుమ్
జస్ట్ టూ మంత్స్ ఉంటా అంతే వెళ్ళిపోతా ఇంటికి
యెల్ద్ యెల్దువులే
హుమ్ న చ
ఇంకేమేమి ఫ్రెండ్స్ బావున్నారా
ఆ బావున్నారు వాళ్ళు కూడా ఈరోజు బంక్ కొట్టారు క్లాసు
అవునా
రూమ్ లో కుర్చొని కష్ట సుఖాలు చెప్పుకుంటాను
హుమ్ అ
ఆహ
ఇంకేమ్
ఇంకేలా
ఆమరి హాలిడేస్ లో ఎక్కడికి ఎళ్ళట్లేదా
ఇం